హో
ఏం చేస్తున్నావ్
ఏమి లేదు ఇప్పుడే పనంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో
అవునా
అట్లో పని అయిపోయింది ఏం చేశావ్ ఏంటి
సు దోస చట్నీ చేశాను
ఆ అవునా నేనేమో ఇడ్లీ చేసాను
అవునా
ఆ తిన్నారు అయిపోయింది మీరు తిన్నారా
ఆ తిన్నాము ఏటు ఏమైనా వెళ్ళల్సి ఉందా ఈరోజు
అవును ఇర్ రోజు లైబ్రరీకి వెళ్ళాలి అనుకుంటున్నాను
అక్కడ మీకు దగ్గరలో ఎక్కడనా ఉందా
మాకు ఉంది దగ్గర్ లో అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాను
అవునా నేను కూడా వస్తాను నువ్వు వెళ్ళే టైంకి చెప్తావా
సరే నేను చెప్తాను అప్పుడు నువ్వు కూడా వచ్చేసేయి
సరే అయితే ఏ టైం అవుతుంది
ఇంకా రెడీ అవ్వాలి కదా ఇంకొ ఒక గంట పట్టొచ్చు
ఈ తోపు నేను కూడా పనే వా కం మీ పూర్తి చేసుకుంటాను నేను కూడా వస్తాను ఆ
అలాగే అయితే నువ్వు వచ్చే ముందు ఒకసారి నాకు చరవాణి నుంచి చెయ్యి చెప్తాను
అలాగే సార్ మరి ఇంకా ఏమిటి
మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళడం లేదా
ఆ ఆ లైబ్రరీకి వస్తాను అని చెప్పాను కదా ఆ అక్కడ నుంచి సాయంత్రము బయటికి వెళ్లాల్సి ఉంది
అవునా ఎక్కడికి వెళ్ళాలి
సాయంత్రము మా మరిదిది పెళ్ళి ఉంది కదా కాబట్టి ఉ ఇంటికి రంగులు వేపిస్తున్నాము
అవునా అయితే రంగుల కోసం వెళ్ళాలి
ఆ వెట్ వెళ్ళాలేమో జగ్గేయ్యపేట అయినా వెళ్ళాలి లేదంటే దగ్గరలో కూడా ఉంది అక్కడికి వెట్ వెళ్లి తెచ్చుకుంటాము
అవునా అయితే మొదలు పెట్టండి పని
అవును ఇక్కడి దగ్గర నుంచి పెయింటింగ్ తీసుకొస్తే పెయి రంగులు వేసే ఆయనకి ఒకసారి ఫోన్ చేస్తే వచ్చి రంగులు వేస్తారు
ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పారు కనీసము
రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు
అవునా
అయితే ఆ రెండు మూట్ల పిల్లు ఉంటే మరి సామాన్యం తట్టుకోవారు అవును నాకు సర్దుకోవడానికే చాలా టైం పడు తుంది రంగులు వేయడము మూడు రోజుల్లో అయిపోతుందేమో కాని సమాను సర్థడమే ఒక ఒక ద దగ్గర దగ్గర పది రోజులు కానీ పదిహేను రోజులు కూడా పట్టొచ్చు
ఎందుకు అన్ని రోజులు పడుతుంది
ఎందుకు అంటే అన్ని శుభ్రపరచు కోవాలి కదా శుభ్రపరచుకోవాలి కాబట్టి ఆ
అ నువు చెప్పింది నిజమే శుభ్రం చేసుకోవాలి అన్నీ ఇంట్లో పెట్టుకోవాలి
అవును కదా అందుకే పది పదిహేను రోజులు టైం అ పడ పట్టొచ్చు
సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టండి
అవును ఇగో ఇప్పుడు వెళ్ళి రంగులు తీసుకురమ్మని చెప్తున్నాను మా వారికి
ఏమన్నారు మరి తెస్తా అన్నారా రేపు వెళ్తా అన్నారా
ఈ రోజు ి వెళ్ళి తీసుకురావాలి అనే చెప్తున్నారు
వెళ్ళి తొందరగా తీసుకువచ్చి పని ప్రారంభించమని చెప్పు
అవును చెప్పాలి సరే కానీ నువ్వు బయటికి